ఏం చేస్తున్నారు?
ఏం లేదండి, ఇప్పుడే కా బయటికి వెళ్దామని అనుకుంటున్నా అండి షాపింగ్ అలా.
ఉహూ ఈయలసండే అనా.
సండే అని ఇంకా అది ఉగాది వస్తుంది కదాండి ఉగాది, రంజాన్ షాపింగ్. జేయాలి.
ఉహు ఇయలసండే స్పెషల్‌ ఏంటి? నేనా బత్తాయి తింటాన్న.
బత్తాయిలు బత్తాయిలు దొరుకుతాయ అండి మీ దగ్గర మరి
దొరుకుతాయి అంగట్లా
అంగట్లోనా? అంగట్లో అంటే అంగడ్ మార్కెట్ అంటారు అదేనా అండి?
ఆ మార్కెట్.
అవునా, మార్కెట్ కెప్పుడే ఆ. ఎళ్ళినప్పుడు అన్ని కొనుక్కొచ్చుకురా అండి? ఒక్కటేసారి.
అవును. కూరగాయలు అన్నీ ఒకసారే కొనుకొచ్చు
అవునా? మా నాన కూడా అండి కూరగాయలన్నీ ఒకటే సారి తెస్తాడ్. అయిన మేము మా ఇంటికాడ చెట్లు పెట్టుకుంటం అన్నమాట అన్ని
ఆహా!
టమాటాలు ఇప్పుడు పది రూపాలక్. కిలోనే వస్తున్నాయండి మేము నిన్న మూడు నాలుగు కిలోలు తెచ్చిండు మానాన.
ఆ పది రూపాయలకి కిలోనే టమాటా.
అవునండి.
మ్! ఏం జేస్తున్నారు?
ఏం ఇంకేం ఆ తిన్నమండి, తిన్నాము. మీరు తిన్నరా అండి?
ఆ తిన్నా లే టెన్ థర్టీ క్ అట్లా తిన్నా.
టెన్ థర్టీ అవునా అండి. అవునా అండి మీకు పొంగల్ రైస్ తెల్సా అండి పొంగల్ అన్నం ఎట్లోండాలో? తీయటిది కాదు మళాగ్ అన్నమే గాని. పొంగల్నమని అంటారన్నమాట మీకు తెలిస్తే చెప్పండి. లేకపోతే నేను చెప్తా ఒకవేళ నాకు తెలిసినవి నాకు తెలిసిన ప్రెకారం
చెప్పండి నేన్ ట్రై చేస్తా.
ఆ ఏం లేదని నార్మల్గా అన్నం వొండుకోవాలంటే ఏం చేస్తారు బియ్యంలో ఒకటికి రెండు నీళ్ళు పోస్తారు కదా! ఇప్పుడు ఈ అన్నంలో ఏం చేయాలంటే? ఒకటికి నాలుగు నీళ్ళు పోయాలన్నమాట.
ఒక అంటే ఒక గ్లాస్ తీసుకుంటే నాలుగు గ్లాసులు నీళ్ళు పోయాల్నా
అవునండి అయితే అందులో మనము మిరియాలు ఇంకా అల్లం ముక్కలు అనేది మెయిన్ ఇంగ్రి ఇంగ్రిడియంట్స్ అన్నమాట మెయిన్ పాట్లు ఈ రెండు ఎయాలన్నమాట మిరియాలు పెసర పప్పు అల్లం ముక్కలు అల్ల అవన్నేసి ఆ అన్నం ల అట్లా ఉడికియడమే అండి సూపర్ ఉంటది దానికి చట్నీ పెట్టుకుని తింటే చాలా బాగుంటదండి ఒకసారి మీర్ ట్రై చేయండి మీ చిన్న పిల్లలు ఇంటికాడ ఎవరన్నా ఉన్నా పెట్టండి వాళ్ళకి
మా పాపుంది మా పాపక్ పెట్టన్న
ఆ పెట్టండి పె మెత్తగా ఉంటది కదా మీరు పెరుగన్నం మెత్తగ కలిపి ఎట్లా పెడతరో అలానే ఉంటదన్నమాట ఎందుకంటే మనం నాలుగు గ్లాస్సుల నీల్ వొస్తున్నం కదా ఇక్కడ అన్నంలా
ఆ
మెత్తగా అయితది సూపర్ ఉంటది
ఫస్ట్ నూనె పోయద్దా
ఆ నూనె పోయ్యాలి పప్పులు నూనె పోయ్యాలి మీరేమైనా తాలింపు నువెం మిరియాలు పెసరపప్పు ఇవన్నీ ఎయాలన్నమాట ఉడికినంక నీళ్ళలో ఉడికినంకనే బియ్యం పోయాలి
ఉహు అయితే జేయాలి మన్ తీయన్నం తీయగా అంటే ఇప్పుడ్ పెసరపప్పు అన్నం ఇగ చక్కర్ ఏమేమియద్దు ఇగ
పెసరపప్పే గాని దీని పెంగ్ పొంగల్ అన్నమాట పొంగల్ అంటారు మా దగ్గర
ఉహు పొంగలన్నం అంటే ఇది ఎప్పుడు చేసుకుంటారు ఏ పండక్కి
ఏ పండక్కని ఏమి ఉండదండి ఆదివారం వచ్చింటే ఏదో ఒక స్పెషల్ చేస్తంది మా అమ్మ అయితే ఈ రోజు ఇది చేసింది
హు మ్మ్
అవునండి మీకు కిచిడి చేయడం వచ్చా అండి
కిచిడి వచ్చు లైట్ గా అంటే ఫస్ట్ నూనె వేసి తాలింపు గింజలు అన్ని ఎసి ఆలుగడ్లలు క్యారెట్లు అవన్నీ వేగినాక నీళ్లు పోసి అన్నం ఉంటది కదా అన్నం ఫస్ట్ బియ్యం అరుగంట సేపు నానబెట్టాలి నానబెట్టటినాక అళ్ళు వేయ్యాలే
ఒకటికి ఎన్ని నీళ నీళ్ళు పోయాలండి మూడు నాలుగు పోయాలా
కొత్త బియ్యం అయితే తక్కువ పొయ్యాలి పాత బియ్యం అయితే ఒకటికి మూడు పొయ్యాలి కొత్త బియ్యం ఒకటికి రెండు పొయాలి
అవునా అండి అయితే మేమేమో మన మొన్న తాత రెండు బస్తాల బియ్యం ఇచ్చిండండి అవి కొత్త బియ్యమె పాత బియ్యమో ఎట్లా తెలవాలండి నాకు అవి
నాకూడ తెలువదుఅంటే అవి ఒడ్లు తొందరగా వచ్చినాయనుకో అప్పటికప్పుడు పండి చరెనుకో కొత్త బియ్యం అవుతుది
ఓకే అవి నిలబెట్టాల అండి అంటే ఒక నాలుగు నెల్లు నాలుగు సంవత్సరాల ఉంచి తర్వాత తినాల మళ్ళ పాత బియ్యం లెక్క కాదు
అదేం లేదు అవునా
అవునండి మీకు టీవీలో ఏం సినిమాలు చూస్తారాండి ఎక్కువ
సినిమాలు చూడట్లే నేను పాప ఉండడం వలన
సినిమాలు కాకుండా సీరియల్ చూస్తారు కదాండి మీరు
అవి కూడా బంద్ చేసిన ఇమె చేయవట్ ఆ ఇంస్టాగ్రామ్ చాట్లు ఎక్కువస్ వస్తాయి ఇంస్టాగ్రామ్ లో చాట్ గా వస్తాయిగా
అవ్వి చూసే మీ చిన్న పాప చు తీయకండి ఫోన్ని
ఆ చూడదు గాని ఇగ టీవీలో పాటలు పెడతాం కదా పాట పెడతాంది డాన్స్ ఎత్తాది ఆ ఇట్లా చూపించుకుంటా అన్నం తినిపిస్తా లేకపోతే తినదు ఈ పిల్ల
అవునా అండి ఆ
తినదు అసలుకే అన్నమే తినదు. అందుకే టీవీ చూపెట్టాల్సి వత్తది.
అవునా అండి
ఆ పాటలు చూసుకుంట తింటది
ఆహా అయితే మీరు ధనియాల ఆ ఇప్పుడు ధనియాల పొడి కర్రీల పొడి కొట్టిరా అండి ఎప్పుడైనా మిక్సీ పట్టిరా
ఆ పట్టి నమ్ షాపులాల ఏత్తరు మల్ల సోరకాయ చారు అలా ఇంట్ల గుడా చెసుకోవచ్చు ఎందుకు యా స
మాకు ధనియాలు ఒక రోజు బస్త తెచ్చి ఇచ్చిండు. అన్నమాట మాకు అందుకే ఊకె నాక అయ్యే ధనియాలు ధనియాలు ధనియాలు అనే వస్తుందండి. పొద్దున్న లేసినా కనుంచి ఇయ్యాల
అవునా
నాకు ఇష్టమండి ధనియాలపొడి కూడా అన్నంలో వేసుకుంటే బాగుంటది. బగార అన్నంలలా ఇంకా దేంట్లో దేంట్లో వేస్తారండి.
అంటే చేసేటప్పుడు ఎయ్యాలన
ఆ వండేటప్పుడు అన్నంలా బిర్యానీ బగారా అన్నం వండిర్ అనుకో బోండి నీలల్లో పోత్తార అని తెలుసు ధనియాల పొడి
ఉ నాప్పుడు వెయ్యాలి అని
అవునండి మీరు సమ్మక్క సారక్క జాతరకాడ బెల్లం తెచ్చుకున్నారా ఎప్పుడైనా
మేము పోలేదు వేముల వాడ ఉంటది అటే పోతాం. సమ్మక సారక్క జాతరకి ఎప్పుడు బోమ్
సమ్మక్క సారక్క సారక జాతరకు పోయితే బాంగ్ బెల్లం తెచ్చుకొని రోజు తింటున్నామండి అదైతే
బె బెల్లాన్ని పాళ్ళి పల్లల్ల అయినా పుట్నాలల్లో అయినా తింటే మంచిగ ఉంటది.
పల్లీలు మాకు ఇక్కడ దొరుకుతాయిలే కానీ, వామ ఫుల్లు రేట్లు ఉన్నాయిండి. ఇప్పుడు రెండు వందలు నూట్ ఒక యాభై రూపాయలు అంటే కిలో పల్లీలు
బాగనే రేట్లు ఉన్నాయి. నూనె ప్యాకెట్ కూడా బానే రేట్ ఉంది.
మేము ఏం చేస్తాం తెలుసా అండి. నూనె ప్యాకెట్ బదులు మేము కొబ్బరి ఇంట్లో దేవుడికి పెట్టిన కొబ్బరి ఎండ పెట్టి మిక్సీ పడ్ వేరే మిషన్లకి ఇస్తాం అనమాట. వాళ్ళు మాకు కొబ్బరి నూనె ఇవ్వకుండా పల్లీల నూనె ఇస్తారు అనమాట. అడగొచ్చు మనం ఎవ ఏదైనా కావాలని
ఆది మా మా అమ్మ కూడా తీసుకునేది అప్పుడు డైరెక్ట్ పల్లి నూన ఏన్ని ఒగ షాప్ దగ్గర అక్కడ చేసేటోళ్ళు మా అమ పోయ్ తెచ్చుకునేది అక్కడ ఇక్కడ నేను ఒకసారి పోయిన మా అమ్మ తోటి
ఇంట్లో కొబ్బరి ఉంటే ఎండబెట్టి రోజు ప్రతి వారం నా ఎండపెట్ట రెండు మూడు నెల అయినంక అవన్నీ ఒకషన్ కి వాళ్ళు కొబ్బరి నూనెస్తారు. లేకపోతే మనకి ఏది కావాలంటే ఆ నూన ఇస్తారు అనమాట. మనం ఉన్నప్పు ఇప్పుడే వాళ్ళు ఒకటి పట్టి ఇస్తార అనమాట.
తిన్నారా అండి మరి ఇంతకి
తిన్నాగో ఈమె పొద్దిగాల కొంచమే తిన్నది సాధనము సాధనము బోవాలీ ఇ పాలన్నా ఇడ్లీ బెటి
ఇడ్లీలు ఎట్లా చేస్తారాండి
అవి మినపప్పు అది రవ్వ ఉంటది కదా ఇడ్లీ రవ్వ నానా బె పెట్టాలి నానబెట్టి ఎన్ని ఆర గంటను రెండు మూడు గంటలు నానబెట్టి మిక్సీ బట్టి సాయంత్రమే మళ్ళీ రేపు పొద్దుగాలు వేసుకోవాలి ఇళ సాయంత్రం బట్టి
అవునా అయితే ఇప్పుడు మినపగుండ్లు రవ్వ రెండు ఒక దాంట్లోనే నానబెట్టాల అండి
సపరేట్ గా నానా బేట్టాలి
సపరేట్ గా నానా బెట్టాలా
ఉ
మినపగుండ్లు అన్ని మిక్సీ పట్టాలా లేకపోతే గ్రైండర్ మీకాడ గ్రైండర్ ఉందా అండి
మినప ఆ గ్రైండర్ మిక్సీ ఉంది మకాడ
మిక్సీలో వాడుతారా మీరు
హు మిక్సీలో పట్టి ఇవి మినపప్పు ఉంటదిగా అది ఆ మిక్సీలో బట్టి ఈ రవ్వలు కలిపితే ఇడ్లీ రవ్వలు కలిపి మిక్సింగ్ చేసుకుంటూ ఉండాలి ఉండి అట్లనే ఒక గిన్నె తీసుకు కొనేం పొద్గాలి ఉంటదిగా కొంచెం సల సాల్ట్ వేయ్యాలి అందులో
సాల్ట్ మనకి ఇష్టం వచ్చినంత ఏసుకోవచ్చా అండి
ఆ వేసుకొని ఇడ్లి పార్తలల్లా కె అడుకు నూనె పెట బుచ్చి ఇవి బెడితే ఒతాయ్
అవునా అయితే మీకు ఇది తెలుసా అండి మిరప పలా పచ్చాడా మిరపలు ఇంకా మిరపకాయలు
ఆ దాన్నేమ అంటారు
ఎంండమిరపకాయల పండగ అదే పచ్చడా అంటారండి మా దాంట్లో
ఆ అపుల పచ్చడా ఇంక ఏదో అంటారు గోంగూరను ఏ పచ్చడా అంటది మాట్లాడితే
అవునా అండి మేము కూడా చేసుకుంటాం అండి మస్తు చేస మా అమ్మ చేతది అల్ల చింతపండు పచ్చిమి మిరపకాయలు ఎండుమిరపకాయలు ఉంటాయి అవి మేతగా అవి కోసి అందులో ఉప్పు కళు ఉప్పువేస్తారు దంచుతారన్నమాట అంటే మిక్స్ పడతారు గ్రైండర్డతో రుబ్బుతారు రుబ్బిచుకోస్తారు మా ఇంటికాడ కిలో వెయ్ ముప్పై రూపాయలు తీసుకుంటారండి కానీ మస్తు రుబుతారండి
అవునా ఈ షాప్లలా కూడా నేను మార్నింగ్ పోతే ఒక ఏదో మీ చ్చి ఏదో పచ్చడి ఈయమంటే పిక్కిలు ఇమంటే ఏమంటనే ఇచ్చిడు ప్యాకెట్ ప్యాకెట్ ీ
అవునా అండి మీరు కొనుక్కొని తినొద్దండి మనం చేసుకొని చేసు కోని తినండి మీరు వంటలు
నేనా పక్కనే
అవునా పక్కన వాళ్ళ వాళ్ళకి కూడా ఎది మంచిది కాదండి రోజు అవి తిన్న వద్దని చెప్పండి మీరే ఇంట్లో చేసుకోండి మీకు ఇంట్లో యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్ లో తయారు చేసుకోమనండి వాళ్ళని
అదే చేయాల బయటయీ తిన్న వద్దు
అవునండి బయటి తింటే చాలా అ మనకే మంచిదిగాదన్నారు సరే అండి మరి
హ